హలో ఆ చెప్పండి
ఆ బాగున్నావా
ఆ బాగున్నాను మీరు
ఏం చేస్తున్నామాయి
ఏం చేయలేదండి ఊరికే కూర్చో ఉన్నాను.
హ్మ్
మీరు
నేనా నేను ఇప్పుడే భోజనం అయింది, మా వారు బయటికెళ్లారు. డ్యు షాప్ కి
ఓకే
ఉమ్ ఖాళీ బా పిల్లలు పడుకో ఉన్నారు సరే అని మా మాట్లాడదాం అనేసి చాలా రోజులయింది కదా అందుకని కాల్ చేశాను.
అవునా
ఉమ్
చెప్పండి
అవును ఇప్పుడు మీది జాతర వస్తుంది కదా మే నెల్లో
హా గంగమ్మ జాతర
హు ఎలా చేస్తారు
కొంటారండి ఇక్కడ
దాని ప్రాసెస్ నాకు చెప్పండి అదే ఆ ఆ ఉత్సవ తిరునాల ఏమంటారు జాతర ఆ ఎలా చేసు
జాతర ఆ అంటే ఇక్కడ ఈ లొకేషన్ లో బాగా చేసుకుంటారండి ఇది చాలా ఫేమస్ లొకేషన్ కాబట్టి కొండపైయి నుం చి ఆ ఫస్ట్ ఇంకా జాతర స్టార్ట్ అ స్టార్ట్ అయింది కొండపై నుంచి సార వస్తుంది ఇక్కడ గంగమ్మకి అంటే చెప్తార్ అవును అమ్మవారికి అ అంటే ఫస్ స్టైం అక్కడ నుంచి చీర ఇక్కడ పంపిస్తారు కొండమీద నుంచి ఇక్కడ గంగమ్మ గుళ్లో శారీ పంపిస్తారు ఆ తర్వాత వేసాలు వేస్తారండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన వేషాలు
ఉమ్
అది మాతాంగి వేషం అని సరిగ్గా నాకు పేర్లు గుర్తులేవు. కానీ రోజుకి ఒక వేషం వేసుకుంటారు అంటే వారం రోజులు
ఉమ్
ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చందనంతో చందనం కుంకుమ రెండు కలిపి ఒక వేషము మళ్ళీ బొగ్గు అచ్చ అది చందనము బొగ్గు కుంకుమ అట్లా ఒక్క రోజు ఒక్కొక్క వేషం వేసుకొని అమ్మవారి గుడికి వెళ్ళేసి దర్శనం చేసుకొని వస్తారు జాతర రోజు యాక్చువల్ గా మే అప్పుడు జరుగుతుంది మే సెకండ్ వీక్ జాతర జరుగుతుంది అది మంచి రోజు చూసి ఆ రోజు జాతర పెడతారు ఎక్కువగా మంగళవారం అన్నా వస్తుంది లేదా శుక్రవారం అన్న వస్తది జాతర
హుమ్
ఆ రోజు పెట్టి ఆ రోజు అందరూ మొత్తం ఈ లొకేషన్ లో ఉండే వాళ్ళ అందరు వస్తారు అక్కడికి తిరుపతి గంగమ్మ జాతరకి
ఏందండి అర్ధం కాదు
తిరుపతి గంగమ్మ జాతర అని చెప్పి అందరు ఎక్క చాలా ఊర్ల నుంచి వచ్చి వస్తారు
ఆ
చాలా చాలా చాలా మంది వస్తారు అందరు కొంతమంది అబ్బాయిలు అయితే అమ్మ అమ్మాయిలు వేషం వేసుకొని వస్తారు అ మాతంగి వేషమంటారు అనుకుంటు దాన్ని
ఆహా
అందరు చాలా బాగా రెడీ అయి వస్తారు కొంతమంది దేవుడు వేషం వేసుకొని వస్తారు వెంకటేశ్వర స్వామి వేషము అమ్మవారు వేషము బాగా ఒక చాలా బాగుంటుందండి మనకి రకరకాల చిన్న వస్తువులు ఆట వస్తువులు గాజులు పారాని ఇవన్నీ ఆ రోజు పెడతారు ఆ పొద్దున్న అంతా అందరూ ఇంట్లో పొంగ పొంగల్ చేసే వాళ్ళు ఉంటారు రష్ ఎక్కువైతే ఆ ఇంట్లో చేస్తారు లేకపోతే గంధమ గుడిలోనే చేస్తారు అక్కడంతా అరేంజ్ చేసి ఉంటారు గంగమ్మ గూడి దగ్గరకి వచ్చి పొంగలు పెడతారు పొంగలు కొట్టి వేటకు వస్తారు కోడి లేదా మేక ఉమ్ అమ్మవారిని దర్శనం చేసుకొని పొంగల్ అక్కడ ఇచ్చేసి అంబిల్లి పోస్తారు అందరికి గుడికి వచ్చిన వాళ్ళ కాంత అమ్మిల అమ్మిలి పోస్తారు అలాగే మళ్ళీ ఇంటికి ఇక్కడ కూడా అందరు ఆ మీల్లి పోసి నాకు ఇష్టం అంబిల్లి ప్లస్ మాడికాయతో పచ్చరి చేస్తా అప్పుడే మాడికాయల సీజన్ కదా
అయి నాకు కూడా ఇష్టం అండి
మాడికాయతో పచ్చడి చేేసి ఇస్తారు అది మామూలుగా పచ్చడి మిక్సీలో చేయరు తురుమేసి
ఓకే
ఏదో ఒకలా ఆ చేస్తారు అది చాలా బాగుంట ఉంటుంది అంబులితో కాంబినేషన్ అది ఎంత ఇంటి కాడ ఆ గుడికాడ పంచు ఆ ఇలా చికెను మటన్ చేసుకొని ఆ రోజంతా మధ్యాహ్నం వరకు ఇదే హడావిడిగా ఉంటుంది కొంతమంది పొద్దునే పోతారు లేదా మధ్యాహ్నం వెళ్తారు అందరుూ పొంగలు పెట్ కొని వచ్చి అంతా రోడ్డు అంతా మజ్జిగలిస్తా ఉంటారు వాళ్ళంతా భలే ంగా ఉంటుందండి ఆ రోజంతా మళ నైట్ వగా మధ్యాహ్నం అంతా లంచ్ అంతా అయిపోయినాక అందరుూ కొంచెం రెస్ట్ తీసుకుంటారు మళ్ళీ ఈవినింగ్ అంతా రెడీ చేస్తారు ఈవినింగ్ రాగానే మొత్తం చిన్న పిల్లలకి ప ఆట వస్తువులు
హ
చెప్పాను కదా అబ్బాయిలు అమ్మాయిలు వేషం వేసుకొని చీరలు కట్టుకొని చాలా అందంగా రై వేస్తారు.
మీరు చెప్తూ ఉంటే నాకు కూడా హాఫ్ జాతరలో ఉండాలనిపిస్తందండి.
అవునండి మీరు ఖచ్చితంగా ఒక ఒకసారి జాతరకి వచ్చేసుపోండి చాలా బాగుంటుంది.
వస్తానండి నాకు ఎట్ట తెలిసిందంటే పుష్ప మూవీ చూసినప్పుడు తెలిసిందండి నాకు జాతర గురించి
జరిగింది.
ఆ అందువల్ల సరేలేే అని ఎటు మీద ఆ ఊరే కదా! ఆ చెప్తారేమో దాని గురించి అనేసి కాల్ చేశాను
అవునండి చాలా బాగా చేస్తారండి. సాయంత్రం అయితే ఇంకా బాగుంటుంది నైట్ కి పన్నెండు గంటకి అమ్మవారిని మట్టితో చేసింటారు
ఓకే
ఆ అది ఆ మట్టి కోసం చాలా మంది మేల్కొనే ఉంటారండి. అది అది ఆ మట్ టీ తీసుకోవడం వల్ల
అడి ఆ
అది అంటే చిన్నప్పటి నుంచి ఆ అమ్మవారి రూపంలాగా చేసి తల నరుతారని తెలుసు అది డీటెల్గా నాక్ తెలిదు డీటెల్గా నాక్ తెలిదు ఈసారి కచ్చితంగా కనుక్కొని మీకు డీటెయిల్ గా మొత్తం చెప్తాను ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
అలాగే అలాగే
ఆ ఆ కాకపోతే ఆ మట్టి కోసం చాలా మంది ఓస్తారు ఆ మట్టి కొంచెం తిన్న ఆరోగ్యంగా ఉంటాము అనే నమ్మకంతో వాళ్ళుది అది తీసుకొని వెళ్తారు మా ఇంట్లో కూడా చాలా సార్లు తెచ్చారు.
ఉం
అది బాగుంటుందండి అమ్మవారి జాతర అంటే ఇంకా మే మా మే నెల అంతా ఇలాగే బాగుంటుంది.
నిజంగా మీరు చెప్తూ ఉంటే నేరుగా చూసినట్టు ఉందండి బాగుంది. మీ ఎ ఊర్లో జాతర
ండ మీ ఊర్లో ఎలా చేస్తా
మాలో మా ఊర్లంతా వేషాలంతా వేయరండి మామూలుగా పొంగ త అదే డీజేలు పెడతారు. లాస్ట్ రోజు ఆ నార్మల్ గా పొంగలు పెట్టుకునే వాళ్ళ పొంగలు పెట్టుకుంటారు అంబలి పోస్తారు. అంటే వాళ్ళోల్లు ఒక్కొక్కరు ఒకొ తిరనాలకి మాత్రం అందరు బాగా వస్తారు. మీరు చెప్పినట్టు కావమ్మ కథలు కథలన్నీ ఉంటాయి పల్లెటూరు కదా మా ఇక్కడ ఆ కచేరి వింతే కచేరీలుంటాయి. భహామ్ భారతం ఇవన్నీ చెప్తరండి పో మీరు చెప్పినట్టు కొన్ని కొన్ని చోట్ల మట్ ట్టినరికిది ఉన్నాయండి చాలా ఊర్లో ఉన్నాయి
అ
అది బలి ఇస్తానే అమ్మవారు శాంతి ఇస్త్ సరు అనేసి ఉంటాది ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క
ఓ ఓహో
మ్ ఇంకా ఉగాది ఎలా జరిగింది
ఆ ఉగాది బా జరిగింది మే నెలా చెప్పనుగా మే నెలలో బాగ జరుగుతుంది మే మే మే నెల సెకండ్ అవునండి సెకండ్ వీక్ జాతరుంటుంది
అ
అప్పుడు చాలా బాగుంటుంది నైట్ ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఆ అబ్బాయిలంత అమ్మాయిలు వేషం ఎతుకొచ్చి అమ్మాయిల కంటే బాగ రెడీ అయి వస్తారు ఉ దేవుడు వేషం వేసుకుంటారు ఆ రోజంతా సంబరాలు నవ్వులు చిన్న బిల్ళకాయలకిచ్చిన కొత్త కొత్త ఆట వస్తువులు కొంతమంది దేయ్యం వేషం వేసుకొని వచ్చి భయపడిస్తారు
ఒకే
చాల ఉంటాయండి మొత్తం ఆ రోజంతా నైట్ అంతా చుట్టి చూస్తే చాల బాగుంటుంది ఇంకా ఇంటికి కెళ్ళాలనిపిదు ఆ రోజ అంతా అక్కడే ఉండాలనిపిస్తుంది
ఒకే నెయ్ చెయ్ పెట్టకూడదు మావాడు చేపల్లో చెయ్ పెట్టేస్తున్నాడు అక్వేరియం చాపల్లో మా పెద్ద కొడుకు లేచినాడు
ఆహా
ఆ వాడికి చాపలు పిల్లి లు కు కోడి పిల్లలు ఇవన్నీ కావాలి వాళ్ళ నాన్నకి కాల్ చేసి నాన్న నాకు కోడి పిల్ల కావాలి చేపలు కావాలి అనేసి మాట్లాడుతా ఉంటాడు
మ్ ఉంతే అండి చిన్నపిల్లలు వాటి మీద ప్రేమ ఇప్పుడే వచ్ వచ్చిందంటే ఉ పెద్దయినాక ఇంకా బాగా చూసుకుంటారు
ఊ అదే అండి
కొంతమంది పిల్లలయితే వాటికి భయపడతారు ఎవరు దగ్గరకు కూడా వెళ్ళరు కానీ ఇలా అన్ అన్ని దగ్గర జేర్చుకోవడం మంచి లక్షణమే
అవునా థ్యాంక్స్ అండి
అవునండి కొంతమంది పిల్లలు చాలా భయపడతారు
ఉమ్ అవునవును
చేపలు చూసిన పిచ్చుకల్ని చూసిన చిల్ లుకల్ని చూసిన దాని దగ్గరకి కూడా పోరు వీళ్ళు ధైర్యంగా వెళ్ ఏం కాదు కొన్ని యానిమల్స్ అటాక్ చేసే అనిమల్స్ కూడా
అవునండి నాకదే భయము వీడ ఎక్కువగా ఆవు లు కోడి పిల్లలు కుక్క పిల్లలనేసి వెళ్తాడు వాటి దగ్గర అదేంది ఏడ అది కొరుకుతుందేమో నా భయం
భయపడితేనే మోస్ట్లీ కుక్కలు అని వస్తాయండి కానీ ఎందుకన్నా మంచిది వాటికి వీధి కుక్కలకి కొంచెం దూరంగానే ఉంచండి కొన్ని అయితే చాలా బాగుంటాయి కుక్కలు కొన్ని వీధి కుక్కలు బాగుంటాయి కొన్ని అలా ఉన్నాయి మనం ఇంక ఏం చేయలేం కనీ
అయ్యో లా ఈ ఎక్కువగా ఈ ఇన్స్టాలో మాములుగా హు ఈ ఆన్లైన్ లో ఇవి ఫోన్ లో చూస్తా ఉంటే కుక్కలు వీధి కుక్కలు అయితే ఆవుల్ తైతే పిల్లల్ని పెద్దవాళ్ళని ఎలా పడితే అలా దాడి చేసున్నాయి. అయి యహీ ఇప్పక్ క్షణంలో ప్రాణం తీసేస్తునై యిబ్బా. చాలా బాధేస్తన్ది అవన్నీ చూస్తూంటే
ఊకే కొన్ని పిచ్చి కుక్కలు అని మనకు తెలుస్తాయి కదా బయటన్ టే ఇంగా జాగ్రత్తగా మన దగ్గర పెట్టుకోవాలి మనవి
మరీ ఏందండి పిల్లల్ని ఈ విందంగా కోరికేయాడం.
చెప్పా కదండి. మనుషులే మారిపోతున్నారు. ఇంగా వాటికేం దెలుస్ కదు
అది నిజమేలేండి. నా ఎక్స్పీరియన్స్ లో ఈ ఎంత మంది ఎన్ని రకాల మనుషులను జూసాను. ఏ పెళ్ళి కాకముందు ఒక మెంటాల్ ది పెళ్ళైనకా కొంతమంది మారిపోవడాలు పిల్లలు పుట్టినాక్ కొంతమంది మారిపోవాడాలు ఇవన్నీ చూసి జనాలు ఎట్టగా అట్లా మారిపోతున్నారు. లో కానేసాని అంటే వాళ్ళలా సందర్భాన్ని బట్టి మార్చుకుంటున్నారు.
అంతే అండి, పరిస్థితులు బట్టి మారాలి.
ఆ మనకి రాలేదే ఒకేలాగున్నాం.
కష్టమండి. అలా చేస్ పరిస్థితులు బట్టి మారాలంటే, అది నెగిటివ్గా కాదు, పాజిటివ్ గానే పోవాలి.
హు్
హుహ్ అంతే ఒకే అండి బాయ్. ఆ ఒకే అండి బాయ్.